అ వినిపిస్తుంద అండి నేను మాట్లాడేది మీకు
నిపిస్తుందండి మీ
ఆ మీది ఆవి కొంచం స్లోగా మాట్లాడుతున్నారు కొంచెం గట్టిగా మాట్లాడగలరా
ఆ ఓకే ఓకే ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి అ నమస్తే అండి ఎలా ఉన్నారు ఆ బాగున్నామండి
ఏం చేస్
ఏం లేదండీ చేసాం ఖాళీగా ఉంటే ఇన్స్టా యూట్యూబ్
ఓ ఓకే ఎక్కువ
ఇప్పుడు అ ఇన్స్టా బాగా అడిక్ట్ అయిపోయింటాం ఫ్రీ టైం దొరికితే చాలు ఇన్స్టా స్క్రోల్ చేయడమే ఒక పని అ మీరు సోషల్ సోషల్ ప్లాట్ఫ ఫామ్స్ పైన యాక్టివ్గా ఉంటారా లేదంటే అం తా ప్రిఫర్ చేయర వాటిని
నేను ఆ ఇంస్టాగ్రామ్ ఎక్కువ చూస్తా అండి నేను కూడా
అవునా ఆ అవును మాటికి ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా చేయ్ పోయేది ఫస్ట్ వాట్సాప్ యూట్యూబ్ ఇంస్టాగ్రామ్
అయ్యో నేనైతే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే హాయ్ ఇంస్టాగ్రామ్ లో ఉంటాను క్లోజ్ చేస్తా ఏమో చేయాలని మళ్ళీ అదే ఒ
హహహ హా సేమ్అం డి నేన్ కూడా ఏమో చేద్దా ఏయానిసలే మాటికి ఇంస్టాగ్రామ్ అని చెప్పి క్లోజ్ చేయిస్తా మళ్ళీ ఇప్పుడు ఏం చెయాలే ఇదిగాక అని చెప్పొని మళ్ళీ ఓపెన్ చేయిస్తా
అయ్యో నేన్ అట్ల చేస్త్ టైమే తెలిసే
ఆ అదైతే నిజమే అండి ఎప్పుడైనా వాచ్ హిస్టరీ ఒక రీల్ కోసం అరే ఆ రోజు రీల్ చూసింటి కదా ఇప్పుడు చూద్దాం అది అని చెప్పనీ ఓపెన్ చేస్తే అసలు ఎన్ని వీడియోస్ చూ సింటామో ఆ వాచ్ హాస్టరీ మొత్తం వీడియోస్ సే ఉంటాయి అప్పుడు మనకే బో అనిపిస్తది ఏంది ఏ ఇన్ని వీడియోస్ చూశానా నేను అని అ చెప్పనట్టు
అవు నిజంగా అంటే అసలు చాలా అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైంది అసలు ఎక్కువ అసలు టీవీ కన్నా మొబైలే ఎక్కువ అడిక్ట్ అయిపోతాన్నాము
అసలు ఇంటికెళ్లే ముందు టివినే చూడము అసలు టీవి ఆన్ కూడా చేయం
అప్పుడు టీవీ ఉన్నప్పుడు టీవి టీవి తప్ప ఇంకొకటి ఉండేది కాదు ఇ ఇప్పుడు మొబైల్ వచ్చాక మొ మొబైల్ తప్ప టీవీ టీవీతో ఏముంది ఓల్డ్ అన్ని వేస్తారు దీని ఇట్లో మాకు ఎం కావాలంటే చూసుకోవచ్చు ఎప్పుడుది కావాలంటే ముందువన్నీ చూడోచ్చు అన్నే
అవును ఇన్ ఆ ఇంకా ఇప్పుడు ఎం వచ్చిందంటే ఈ మొబైల్ టీవీ కనెక్ట్ చేసుకుంటాం
ఆ ఇంకా అదే చూడండి ఆ ఒక్క ఆప్షన్ కూడా అప్డేట్
అవునవును టెక్నాలజీ చాలా పెరిగిపోతా ఉంది ఆ
ఎస్ యా నో
ఆ
దీని వల్ల ఉపయోగం ముందు
అవును ఆ అంటే గుడ్ వే లో యూస్ చేసు కుంటే గుడ్డు ఆ కానీ మనం టైం పాస్కి చూస్తాం కాబట్టి ఎప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తానే ఉంటాం
ఉమ్
ఆ ఇదే ఒక పని అయిపోతా ఉంటది కొంచం స్పేస్ దొరికి దందంటే చాలు కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే చాలు ఇన్స్టా స్క్రోల్ చేయడమే ఒక పని డీటెయిల్స్ చేసే అలవాటు ఉందా అండి మీకు
అప్పుడు ఒక అంటే ఒక మిడిలో ఒక సిక్స్త్ టెన్త్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు పిచ్చండి సీరియల్స్ అంటే నాకు తెలుగు సీరియల్స్ అంత ఇంత పిచ్చి కదండి మళ్ళీ ఇంకా చాలా అడిక్ట్ అయిపోయినా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా కూడా నేను వాళ్ళకి రిమోట్ అసలు ఇచ్చేదాని కదా టీవీ రిమోట్ అట్లా చూసేదాన్ని అవును మా అమ్మ మా అన్న నన్ను తిట్ ఏం అట్లా చూస్తావు అంత అడిక్ట్ అయితున్నావు అని
ఆహ్ ఇంగా కొంతమంది ఉంటారు కదండి ఇగ్ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ మే మిస్ అయింది అనుకోండి టీవీలో. ఆహ్ ఆ ఎపిసో ఎపిసోడ్నే మళ్ళీ మొబైల్ లో చూడ్డం.
ఓ అది నేను కూడా చేస్తానండి. ఇప్పుడు టీవీలో మిస్ అయిందనుకో ఏదైనా షో గానీ సీరియల్స్. సీరియల్ని ఏదైనా కానీ. ఫస్ట్ వెళ్ళిపోయి అది చూస్తాంటాను. మళ్ళీ రిపీటే అంటే మాకి ఇంకొకసారి చూడాలనిపించిందనుకో మళ్ళీ వేస్కుని మళ్ళీ చూడ్డం. అట్టా రిపీట్ రిపీట్ చేస్తా ఉంటానండి నేను చాలా. అలా సీరియల్స్ అడిక్ట్ అయ్యింటి. ఇప్పుడు కానీ నేను ఆహ్ దాని దూరం అయిపోయినానండి ఇప్పుడు. జస్ట్ ప్రోమోలు చూస్తాంటాను. ఎప్పుడు మొబైల్లోనే చూసేది ఎక్కువ జస్ట్ ప్రోమోస్స్.
ఆహ్ ఆహ్ అవునులేండి ప్రోమోస్ చూస్తే అప్డేట్లు. లో ఉన్నట్టు ఉంటది అంటే ఏస్. ఏ సీరియల్ ఎంత వరకు వచ్చిందన్న తెలుస్తా ఉంటదా. ఆహ్ నేను ఆహ్ చూస్తా అండి. ఒక టూ త్రీ సీరియల్స్ కాకపోతే మొత్తం హాఫ్ అన్ అవర్ సీరియల్ ఉంటది కదా మొత్తం అంతా చూడను. జస్ట్ స్ ఆహ్. ఎస్. పీన్ంటది కదండి టూ ఎక్స్. త్రీ ఎక్స్ ఆహ్ అట్లా స్పీడ్ పెట్టేసేది. ఆహ్ ఏదైనచ్చ వచ్చిన ఎపిసోడ్లు ఉం ఉంటే అది కూడా అంత స్పీడ్ పెట్టుకని చూస్తా ఉంటా. లేదు ఆ రోజు ఎపిసోడ్ మనం లేదు అంటే జస్ట్ ప్రోమో అంతే అండి.
కాదు. అంతేలేండి ఇంకేముంది మనకి ఎమి ఇష్టమో అది చూడచ్చు.
ఆహ్ అవును యూట్యూబ్ నిన్ యూట్యూబ్ రీల్స్ చూస్తా ఉంటానండి నేను.
యూట్యూబ్ రీల్స్ చూస్తానండి యూట్యూబ్ కంటే ఎక్కువ ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్.
ఆహ్ ఆహ్. ఉమ్ లే నేను ఇంస్టాగ్రామే అండి ఎక్కువ.
ఉమ్. రీల్స్ చేస్తారా మీరు దాని.
ఆహ్ రీల్స్ చూస్తా అండి. రీల్స్ వాటిలో కూడా. ఆహ్ ఇప్పుడు ఇవి ఉంటాయి కదండి ఆహ్ అంటే క్లాత్ పేజెస్ ఉంటాంది కదా. కొన్ని ఆ అ ఇట్లాంటివి అంటే మనం సెర్చ్ బటన్ లో ఒకసారి ఏదైనా సర్ చేస్తే ఇంకా మాటికి అవే కోసం చూడండి ఆ ర ఇల్చే మనకి ఎక్కువ వస్తాంది అంటాయిఫ్ ఏవైనా దేవుడు ఇ ఎట్లా చూసినా కూడా మళ్ళీ ఒక టూ త్రీ రీల్స్ స్క్రోల్ చేయంగానే మళ్ళీ దేవుడి దేవస్తా ఉంటది వీడియోస్ అట్లా ఆ నా ఇంస్టా ఎప్పుడు సెర్చ్ బటన్ నొక్కినా కూడా ఎక్కువ ఎక్కడ చూసినా దేవుళ్ళవి క్లాత్స్ అవే కనిపిస్తుంటాయి
అవును నావి ఎక్కువ నావి సీరియల్ ప్రోమోలు వస్తంటాయి ఏమ
ఆ ఆ అవును రీసెంట్ ఆ
బిగ్ బాస్ సంబంధించి ఇవన్నీ వస్తాంటాయి ఇప్పుడు చూడండి అవన్నీ ఎపిసోడ్స్ మొబైల్ కందుబట్ల ఉన్నాయ జి స్టార్ట సో అవన్నీ మిస్ అయిన అప్పుడు మళ్ళీ పోతాను మళ్ళీ ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తు
ఆ జివో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంద అండి మీకు
ఆ జియోస్ట నాది లేదు సబ్ ష నా ఫ్రెండ్ చేసుకనిందండి సో ఒక పర్సన్ చేసుకున్నప్పుడు ఇద్దరు యూస్్ చేయొచ్చు
ఆ అవునవును
చేస్తున్నాన్నట్లా
ఆహా అయితే మీ సోషల్ మీడియా మీ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తా ఉంది
అది చూపిించ నేనే దాన్ని అంతగా అడిట్ అయిపోయిదాన్ని దానికి
మేము చూసేది అయితే ఇప్పుడు ఏమైనా చదువుకోవడానికి ఏమైనా చదువుకోవాలనిపించింది అనుకోండి అవి కూడా బుక్స్ తీస్త కొ చదువకోకుండా అది కూడా యూట్యూబ్ లో వీడియోసే
ఆ అది బెస్ట్ కదండి ఎందుకంటే క్లాసెస్ క్లాసెస్ విన్నట్యిపోంది
పిటీ ఆ ప్రతిదానికి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సా ఏ చాట్జిపిటినే టీచర్ అయిపోయింది ఇప్పుడు
అవును అసలు ఇప్పుడు పోయి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా
ఆ అదే సోషల్ మీడియా చాలా అంటే మంచిగా యూస్ చేసుకుంటే మంచి ఎఫెక్ట్ ఉంటది లేదండి బాగ్ గా అడిక్ట్ అయిపోతాం టైం తెలియకుండా ఉరికా వాటినే స్క్రోల్ చేసుకుంటా ఉంటాం హ్మ్ ఆ
మీతో అడిక్ట్ అయిపోయారా అండి సోష్
అడిక్ట్ అంటే చాలా ఏం లేద్ అండి మాకు కొంచెం వర్క్ ఉంటది కాబట్టి వర్క్ టైం లో వర్క్ వర్క్ లేనప్ ప్పుడు ఇంకా టైం పాస్ కాదు కాబట్టి సోషల్ మీడియా ఏదో దాన్ పని పనిగొని టైం పాస్ కావాలంటే యూట్యూబ్ ఎక్కువ చూస్తారా ఇన్స్టా ఎక్కువ చూస్తారా తర మీరు
నేను ఇన్స్టాగ్రామే ఎక్కువ చూస్తాండి యూట్యూబు ఆ మూవీస్ చూడడానికి ఎక్కువ యూజ్ చేస్ హలో నాకీ చాలా అంటే నాకు బోర్ కొట్ ట్టింది నా వల్ల అంటే ఇంకా అసలు టైం పాస్ అవ్వట్లేదుంటే ఓల్డ్ మూవీస్ చూస్తా ఉంటాను
ఓకే
న్న ఓల్డ్ మూవీస్ అన్ని యూట్యూబ్ లోనే చూస్
ఓహో ఓల్డ్ మూవీస్ అంటే ఇష్ ష్టమా అండి మీకు
ఓల్డ్ మూవీస్ అంటే ఇప్పుడు నాకీ ఏక్చుల్లీ నేను ఎక్కువ కన్నడ ప్రిఫరెన్స్ చేస్ స్తా చూసేకి మూవీస్సు నేనప్పుడు యూట్యూబ్ లోనే ఎక్కువే మూవీస్ యూట్యూబ్ లో చూస్
ఆహా ఆ నేను ఏవైనా ఓల్డ్ మూవీస్ అంటే సెంటిమెంటల్ ఉంటాయి కదండి మొత్తం ఫ్యామిలీకిి సంబంధించి అట్లాంటి మూవీస్ చూడాలనుకున్నప్పుడు యూట్యూబే ప్రిఫర్ చేస్తా ఉంటా ఆ నాకు ఉంటాదండి తెలుగులో సూర్యవంశం అని చెప్పనట్టు మొత్తం ఫ్యామిలీ ఆ మొత్తం ఫ్యామిలీకి సంబందించి అది ఆ మూవీ అయితే కొంచెం ఫేవరెట్ లాగా ఎన్ని సర్లేస్న అది ఆ మూవీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు
అవును నిజమండి నేను అయితే మొన్ననే ఎప్పుడో రీసెంట్ ఇంక నేను ఆ మూవీ చుస్తిని మళ్లీ మళ్ళీ మంచిగ అనిపిస్తది అది ఎంత బావుందో అసలు
అవునవును హుమ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయిపోతరు అవి అ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మేబీ అవి హిట్ అయిపోతాయేమో చాలా
ఏమో ఖచ్చితంగా అవుతుందని తెలిచేస్తే అన్నీ చాల ఓల్డ్ మూవీస్ అన్ని మంచి మూవీస్
హుమ్ అవును ఇప్పుడు వచ్చి మూవీస్ కంటే ఓల్డ్ మూవీస్ చాలా బాగుంటాయి ఆ వాటిన్ రీ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్ ఉంటది ఇప్పుడు
నిజంగానే మొన్న కో ఏవేవో కొన్ని
ఆహ లేదండి రీ రిలీజ్ కి మళ్ళీ పోవాలి అనిపిదు ఎందుకంటే ఆల్రెడీ చుసేసింటం కదా జస్ట్ ఏదో అల్లరి చేస్తా ఉంటరు థియోటర్ లో దానికోసం అయితే పోతా పోవాలి గాని ఎందుకులే ఊరక మనీ వేస్ట్ అనిపిస్ అనిపిస్తది నాకు రీ రిలీజ్ కెళ్ళడం అంటే ఆ అంతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదైతే
ఇంట్లో ఆరంగా ఉండి
ఆ అవును మనకు నచ్చింది తినుకుంటూ చూడొచ్చు అక్కడైతే ఆ కనీసం ఇంటర్ వెల్లప్పుడు పాప్ పాప్కార్న్ కొనాలన్నా వంద రెండు వందలు పెట్టాలి జస్ట్ ఆ పాప్కార్న్ ఒకట్టే ఆ మళ్ళీ సినిమా టికెట్ ఎంత అయింటదో అం తకి డబుల్ ఖర్చు అయితుది అండి మా ఇంటర్వెల్ వస్తే
అవును అదే దానికన్నా ఇక్కడ మనకు ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా అంత త
ఆ హా హా హా ఆ దానికి మళ్ళీ ఏమైనా తీసుకోవచ్చు ఆ డబ్బులతో ఉమ్ ఉమ్ సరే అండి అయితే మీరు సోషల్ మీడియాకి మంచిగానే అడక్ట్ అయినార అయితే
అవు నండి అంటే అంతగా ఏం లేదు కానీ నాకి కొంచెం వర్క్ ఉంటాది వర్క్ చేసుకుంటాను వర్క్ లేనప్పుడు నాకి టైం పాస్ అయితే ఇంకా సోషల్ మీడియానే కదండి మాకు
ఆ అంతేలెండి సోషల్ మీడియా వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అయి పోయింది మనకి
ఆ లేకపోతే నేను ఎక్కువ నఫ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చిట్ చాట్ చేస్తుంటాను లేదంటే కాల్స్ పావ్ ఇట్లా జరుపుతా ఉంటాయి అంతే సోషల్ మీడియా ఇంకా సోషల్ మీడియా పోలేకపోతే చాలా కష్టం
ఆ అవునవును చాలా కష్టం ఆ ఆ రీల్స్ చేస్తారా అండి మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోడానికి జస్ట్ చూడ్డం వరకేనా ఆ హా హా ఆ నేను అంతే అండి జష్ట్ చూడ్డం వరకే ఆ ఆ సోషల్ మీడియా అండి చూడ్డం ఎంజాయ్ చేయడం అంతే
అంతే నేను చెప్పండి నేను చెయడం రాదు అనడం అన్న నాకి ఇంట్రెస్ట్ లే లేదండి
ఆ అంతేలేండి ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది
అంతే
ఉమ్మ్ థ్యాంక్స్ అండి మీ సోషల్ మీడియా వాడకం గురించి నాతో డిస్ క్స్ చేసినందుకు ఆ ఆ ఆ సరే అండి ఆ బాయ్